హలో
హలో
హలో నమస్కారం అండి
నమస్కారం అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
బాగున్నామండి
భోం చేశారా అండి
భోజనం చేసారా అండి
ఇంకా లేదండి మీరు భోం చేసారా
లేదండి చెయ్యాలి వంట చేస్తున్నాను
ఉమ్ మీరు బాగా పండగలు జరుపుకుంటుంటారా అండి
అవునండి మేము బాగా పండుగలు జరుపుకుంటూ ఉంటాము నాకు బాగా ఇష్టమైన పండుగ ఏంటి అంటే ఉగాది పండగ అంటే చాలా ఇష్టం అండి
ఉహూ
ఆ రోజు మంచిగా ఉదయాన్నే లేచి ఇంటికి ఆ తోరణాలు మామిడాకులతో తోరణాలు కడుతూ ఉంటాము ఇల్లంతా అంత కడిగేసుకుంటాము మంచిగా ముగ్గులు వేసుకుంటాము ఇంటి ముందు ఆ ఆ రోజు దేవుడికి మంచిగా పూజ చేసుకొని నైవేద్యంగా బక్షాలు చేస్తూ ఉంటాము ఉగాది పచ్చడి చేస్తామండి
అంటే ఉగాది పచ్చడి ఎలా చేస్తారండి అంటే ఏమేమి ఉ
అంటే ఉగాది పచ్చడా అనేది మనం షెడ్ రుచులు అనేది కలుపుతూ ఉంటామండి సో దాంట్లో మనం ఎక్కువగా వేసేది ఏంటి అంటే మామి డి కాయ ఒకటి ఈ వేస్తాము ఆ మామిడికాయ ఇంకా వే ప పువ్వు ఉంటుంది కదండి సో ఆ వేప పువ్వుని తీసుకుంటాము ఆ ఇంకా బెల్లం అనేది వేస్తూ ఉంటాము చింతపండు రసం అనేది పెడుతూ ఉంటాము దాంట్లో ఫస్ట్ చింతపండు రసాన్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాంట్లో బెల్లం వేసుకోవాలి అంటే ఒక కప్పు బెల్లం వేసు కోవాలి ఒక పావు కిలో అంటే చింతపండు అనేది రసం అనేది తీసుకోవాలి అని ఆ దానికి తర్వాత బెల్లం వేసుకున్నాక దాట్ ట్లో మామిడికాయ ముక్కలు వేప పువ్వు అని చెప్పాను కదా వేప పువ్వు వేసుకోవాలి ఆ కొంచెంతా ఉ ఉప్పు వేసుకోవాలి ఆ ఇంకా మిరియాల పొడి కానీ అంటే కారం కూడా వేసుకోవచ్చు సో కారం కా కాకుండా కారం ప్లేస్ లో మిరియాల పొడి కానీ ఆ ఇ
చులు అన్ని ఉండే
కలవాలి మనకి సో అలా తీసుకోవడం వల్ల అదే మనకి అక్కడ ఉగాది పచ్చడి అనేది రెడీ అవుతుంది ఆ ఉగాది పచ్చడి అనేది ప్రతి సంవత్సరము మనము ఒక కొత్త కుండ అనే ఇది తీసుకోవాలి సో ఆ కొండలో ఫస్ట్ మనము అందులో చేసుకుంటాం అనమాట అది మనకు తెలుగు వారికి మొద టి పండగ లాంటి అనమాట ఉగాది అనేది కొత్త సంవత్సరం అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది తెలుగు వారికి
చాలా మంది కొత్త సంవత్సరం అనగానే జనవరి అనుకోం
అని అనుకుంటుంటారు ఆ అది మనకి కొత్త సంవ సంవత్సరం అనేది ఉగాదితోని ప్రారంభం అవుతుంది సో మన అది అనేది మొదటి పండగ అనేది అవుతుంద ండి మన తెలుగు వారికి సో ఆ రోజు ఇంకా ఉగాది పచ్చడి చేసుకున్న తర్వాత భక్ష్యాలు చేసుకుంటూ ఉంటాము నేతి బొబ్బట్లు అంటారు ఆ సో దాన్ క ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ శనగపప్పు బెల్లం ఉంటుంది కదా అవి రెండిటిని కలిపి ఆ ఫస్ట్ శనగపప్పుని నానబెట్టుకోవాలి ఒక రెండు మూడు గంటలు నాన బెట్టుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని ఆ బెల్లము ఆ శనగపప్పు అనేది మనం మిక్సీ లో వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేలాగా చూసుకో కోవాలి వచ్చిన తర్వాత మనం పక్కన పెట్ వేసుకొని ఆ దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసి చేసి మంచిగా నెయ్యి వేసి నెయ్యిలో మంచిగా ఆ ఫ్రై లాగా చేయాలి అన్నమాట ఆ పూర్ణమ అనేది ఉంటుంది కదా మనం పూర్ణం అనేది ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలాచి పౌడర్ వేసి నెయ్యి వేసి నెయ్యిలో మంచిగా ఆ ఫ్రై లాగా చేస్తూ ఉండాలి అంత దగ్గరకి వచ్చేలాగా చూసుకోవాలి అంటే మనకి దగ్గరికి అంటే బాగా దగ్గరకి కాకుండా కొంచెం ఆ మీడియం సైజు ఇప్పుడు రవ్వ కేసరి చేస్తూ ఉంటాం కదా సో ఆ ఆ అలా వచ్చేలాగా ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం ఆ పూనాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గోధుమ పిండితోని చేసుకుంటే మనకు హెల్త్ అనేది ఆరోగ్యంగా ఉంటుందిన్నమాట మైదా పిండితో చేసుకుంటే మన హెల్త్ అనేది చాలా పాడై పోతుంది ఆరోగ్యం అనేది పాడవు ది మైదా పండి మన ఆ ఆరోగ్యానికి అంత మంచిది కాదు సో ఆ గోధుమ పిండితో చేసుకుంటే ఏంటంటే మనం ఆరోగ్యంగా కూడా ఉండ అ గోదుమ పండితో చేసుకుంటే కొంచ మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది
ఓకే అండి మా సైడ్ అయితే బాగా మేము సంక్రాంతి పండుగ అనేది బాగా జరుపుకుంటామ అండి
ఓకే అండి ఏం ఏం చేస్తుంటారు సంక్రాంతి పండకి ఎక్కువగా
అంటే సంక్రాంతి పడుగ అనేది మూడు రోజులు ఉంటుందండి
ఓకే
భోగి సంక్రాంతి
కానుమా రోజులు చేస్తూ ఉంటారు భోగి రోజు ఏం చేస్తుంటారండి
భోగి మంటలు వేస్తామండి భోగి రోజు
ఓకే భోగి మంటలు
తెల్లవారుజామునే ఇంట్లో ఉన్న పాత వస్తువులు అలాంటి వాటితో అంత వేస్తామండి అంటే దాని అర్థం ఏమనగా మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంత వెళ్ళిపోయి ఆ మనం బాగుండల్ల అని భోగి మంట వేస్తామండి
ఓకే
అండ్ ఆ మూడు రోజులు కూడా స్నానం చేసినప్పుడు తలపై రేనికాయ చెరుకు అలాగే అనపకాయ మూడు పెట్టుకొని స్నానం చే చేస్తామండి
ఆ ఓకే ఆ రోజు చిన్న పిల్లలకి భోగి పండ్లు కూడా వేస్తూ ఉంటారు భోగి రోజు ు సంక్రాంతి పండక్కి ఆ చిన్నపిల్లలకు ఆ తల మీద కాయిన్ ఉంటే ఏదో అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళ అందరు
ఉమ్ అంత ఐడియా లేదు అది
ఆ ఓకే అండి
తనకి బాగా గుర్తొచ్చేదింటే కోడి పని కోడి పందాలు ఎద్దుల పోటీలు
పోటీలు గాలిపటాలు
అవునండి అలా బాగా అంటే చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు
అందరూ గాలిపటాలు ఎగర వేస్తూ ఉంటారు
అయితే ఎద్దులు పందాలంటే బాగా ఇష్టమండి
పాల్గొంటారా అండి ఎద్దుల పందాలల్లో
ఆ లేదండి ఊరినే చూడ్డానికి వెళ్తుంటా అండి మా ఊర్లో పక్క ఊర్లో జరిగిన కూడా వెళ్తుంటాము అక్కడ గెలిచిన వారికి బహుమతులు కూడా ఇస్తుంటారండి ఫ్రిడ్జ్ టీవీ
అవునా ఓకే అండి ఉమ్... ఓకేనండి ఉమ్ ఇంకా
మీరు ఇంకా ఏ పండగ అంటే బాగా జరుపుకుంటారండి మీ సైడ్
మా సైడ్ దసరా బతుకమ్మ పండుగ అని ఎక్కువగా జరుపుతుంటారండి ఆ తో బతుకమ్
కొంచెం చెప్పగలరా అండి అంటే మా సైడ్ జరుపుకోరు
అంటే ఇక్కడ మాకు కు బతుకమ్మ పండుగ అనేది తొమ్మిది రోజులు చేసుకుంటామండి ఆ ఇట్లా బొడ్డెమ్మ ఫస్ట్ మాకు బొడ్డెమ్మ నుంచి స్టార్ట్ అవుతుంది బర్డే మా స్టార్ట్ అయ్యింది అనేసానంటే మాకు బతుకమ్మ పండగ స్టార్ట్ అవుతుందని అర్థం అవుతుంది సో అక్కడ తొమ్మిది రోజులు ఆ మంచి దుర్గా అమ్మవారి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయండి, సో ప్రతి ఆ దుర్గా అమ్మవారి విగ్రహాల దగ్గర మంచిగా, బతుకమ్మ పుూవ్వులతో ఆ అలంకరించి అంటే బతుకమ్మ పువ్వులు అంటే మనకు తంగేడి పువ్వు కొనుకు పువ్వులు చామంతి పూలు బంతి పూలు ఈ రకరకాల పూలు అన్నిటిని తీసుకొని వచ్చి ఒక ప్లేట్ మంచిగా ఒక ఆకు లాంటిది పెద్దది ఆకు అకు లాంటిది తముళపాకు కానీ లేదండి అరిటాకు గాని ఇలాంటి ఆకులు పెట్టేసి ఆ మన ఫస్ట్ తంగేడి పువ్వు గునుగు పువ్వు ఇలా ఒక్కొక్క దాన్ని అమర్చుకుంటూ రావాలి మనకు ఒక ఒక అ షేప్ అంటే ఒక కోన్ ఐస్ క్రీమ్ కోన్ షేప్ ఎలా ఉం ఉంటుందో ఆ విధంగా వచ్చేలాగా బతుకమ్మ అనేది మేము చేస్తూ ఉంటాము, చేసిన తర్వాత బతుకమ్మ అనేది అమ్మవారిది కా ట్టి ఆ అక్కడ మేము గౌరి అమ్మవారిని పసుపుతో తయారు చేస్తూ ఉంటాము, గౌరమ్మని తయారు చేస్తూ ఉంటాము అనమాట, పసుపుతో తయారు చేసి బతుకమ్మ మీద పెడతాము పెట్టిన తర్వాత పసుపు కుంకుమ ఇంత. కొంచెం వస్త్రము చేసి ఆ అందులో ఒక కాయిన్ పెట్టేసి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం అనమాట, సో ఇక ఈ తొమ్మిది రోజులు మంచిగా బతుకమ్మను పేర్చి మన కాలనీలో ఉన్న ఆడవాళ్ళందరు కలిసి మంచిగా అందరు ఒక చోటు అందరు ఒకేసారి బయలుదేరి ఆ రౌండ్గా చేరి పాటలు పెట్టుకొని బతుకు కోలాటలు తో బధకమా పాటల తో మంచిగా చుట్టూ తిరుగు డాన్స్ చేస్తూ ఆడు ఒంట వొండమన్నమాట మేము బతుకమ్మ పండగకి.
మా సైడ్ అయితే వినాయక్ చవితి అయి. ఇంకా బా జరుపుకుంటామండి మేము.
అవునా అండి వి వినాయక చవితి ఓ. కే.
పండకి ఓ ఫైయి సిక్స్ డేస్ ముందు నుంచే స్టార్ట్ అవు.
స్టార్ట్ అవుతుంది ఊమ్ ఓకే.
చేయడం పందిరి చేయడానికైతే కొంచెం అందరూ బాగా కష్టపడుారు. వేల్తమండి సందిలో వారందరు అంటే ఎక్కడ ఎక్క. అంటే కట్లు బాగా పందిరి రెడీ చేయడం గనీ ఇక్కడ టెంకాయ చెట్లు ఎక్కి పట్టాలు కొ. ఇవన్నీ తీసుకురావడం కానీ.
ఊమ్.
కలెక్ట్ చేసి అండ్ దేవున్నీ సెలెక్ట్ చేస్తాం అంటే ఏ విగ్రహం బాగుంది.
అవును. అంటే చాలా రకాల వినాయకున్నీ అందరూ తయారు చేసి పెడు. దున్నటారు కదా వాళ్ళు చాలా కష్టపడుతుంటారు సో వాళ్ళకి ఇలా. భం వచ్చేలాగా చూస్తారా అంటే వాళ్ళ దగ్గర గణేష్ విగ్రహాన్ని తీసుకోడానికి మీరూ. అంటే బేరం ఏమన్నా చేస్తారా లేదంటే వాళ్ళు చెప్పినంతనే ఇస్తారా.
అంటే కొంచెం బేరం అనేది చేస్తామ అండి.
ఉ అంటే మనకు ఆ చందాని బట్టి మనం తీసుకుంటా ఉంటాం కదా. అవును.
ఇంకా కం. పడుగ ఐదు రోజులు జెపిస్తామండి మా కల్లా అయితే. అ ఐదు రోజు నైట్. డాగ్ పిల్లలు. పెద్దలతో వినాయకుడి ఇంటి దగ్గరంతా. చాలా సందడ.
సందడిగా ఉంటుంది ఉ.
నిమర్జనం తో. దేవుణ్ణి అంటే ఈగొ సందులో వారందరికీ అన్నదానం చేయడం కానీ.
ఓకే.
పిల్లలకి అన్నదానం చేయడం.
ఓకే. ఆటపోటీలు పెడతారా అన్.
ఆ ఆటలు ఆట పోటీలు అలాగే ఆ టలు
హ్మ్
కాలు అలాంటివన్నీ చేస్తుంటామండి.
ఓకే అండి
హ్మ్ ఇకముందు దేవున్ లడ్డు వేలం పాట పాడతామండి.
ఓకే
ఆ వేలం పాటలో పాడిన అంటే పాడిన వారు
అంటే ఎంత రేట్ పలుకుతుందం ఈ వేలంపాట లడ్డూ
అంటే మా దాదాపుగా ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఓ సెవెంటీ థౌజండ్ వరకు వస్తుపోతుందండి.
ఆ ఓకే అండి అంటే ప్రతి సంవత్సరం పెరుగు తోందా
ఆ పెరుగుతుందండి ప్రతి సంవత్సరం ఆ వచ్చిన అమౌం హ్మ్ కొంత వరకు నెక్స్ట్ ఇయర్ వినాయకుడిని తేవడానికి
తేవడానికి పెట్టు మళ్ళీ మండపాలు తయారు చేసుకు కోవాలి ఇదంతా ఉంటుంది కదా
యూజ్ చేస్తుంటాము మీ మీ తెలిసిన అన్ని చెప్పినందుకు ధన్యవాదాలండి మీకు.
థేంక్ థ్యాంక్ యూ అం మీ మీది కూడా చెప్పినందుకు ధన్యవాదాలు. ఉంటామండి.